ఏనండి హౌ ఆర్ యూ ఆ బాగునన్నాం,
చెప్పండి సార్ ఇంకా ఏం సంగతులు మరి మీరు సంపాదితరుగా అది ఏందో చెప్తే మా బాలు గాడు నేర్చుకుంటాడు.
మీరు ఎలా ఉన్నారు.
బాగున్నాం సార్
తిన్నారా అయిందా డిన్నర్
అయ్యయ్యో హలో సార్ భోజనం అయినదా సార్ సార్ ఇది రంజాన్ గురించి చెప్పగలుగుతారా మీరేమన్నా,
ఆ రంజాన్ గురించి ఏం కావాలి,
అంటే రంజాన్ స్టార్టింగ్ ఎట్లా ఎండింగ్ ఎట్లా ఎట్లా అయితాది, మో కొన్ని విరాలు చెప్తారా సార్ మాకు తెలవాదు కదా సార్,
హా ఓకే ఓకే రంజాన్ అనేది ఆ ముస్లిం నెలల్లో ఏడు నెల సెవెంత్ మంత్,
ఆ సార్
సెవెంత్ మంత్ రంజాన్,
హు
దానిస్ స్టార్ట్ ఎట్లా అవుతుంది అంటే చంద్రుడిని చూసిన తర్వాత స్టార్ట్ అవుతది. అవును చంద్రుని చూశా ఇక స్టార్ట్ అవుతది మళ్ళీ చంద్రుని చూశాకనే ఎండ్ అవుతది.
సరే
ఇది మేబి థర్టీ డేస్ ఆ ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి. ఆ థర్టీ డేస్ ఛాన్ చూసిన తర్వాతనే స్టార్ట్ అయితది. ఇగా
సరే సార్ చెప్పండి సార్ వింటున్నాను సార్
ఆ అంత డిస్టబెన్స్ వస్తుంది, మరి
హా సార్ సార్ సార్ చెప్పండి సార్ వింటున్నను సార్
తరావి స్టార్ట్ అవుతుది, తరావి అంటే
ఆ సార్
ఇషా నమాజు మాజు మీకు తెలిసే ఉంటది.
అవును సార్
నైట్ నమాజు అడిషనల్ గా ఎందంటే, ఆ తరావి అని ఉంటది అది ట్వంటీ రకార్డ్లు చదువుతారు ఆ ఆ తరావిలో ఖురాన్ మొత్తం ఖురాన్ వినిపిస్తు ఉంటారు అన్నట్టు, ఖురాన్ లో మొత్తం థర్టీ వర్సెస్ ఉంటాయి, థర్టీ పార చాప్టర్స్ థర్టీ చా
ఆ సార్ ఆ సార్ వింటున్నా,
కురాన్ లో థర్టీ చాప్టర్స్ ఉ రోజు ఒకటో ఒకటిన్నరనో అట్ల వినిపిస్తరు. మొత్తం థర్టీ డేస్ ఆ ప్రాసెస్ నడుస్తది. చంద్రుడ్ని చూసినప్పటి నుంచి చంద్రుడ్ని మళ్ళా అయ్యే వరకు ఈ రంజాన్
అవును సార్
నుంచి స్టార్ట్ అయితది స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే అదే నైట్ మా మార్నింగ్ నుంచి సై రీత్ సైరీ తెలుసు కదా మీకు ఇని ఉంటరు. ఆ మార్నింగ్ సైరిచే అంటే ఏమైనా తింటారు తిని రోజా స్టార్ట్ చేస్తరు. ఆ రోజా స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ ఫదర్ నమాజ్ ఉంటుంది. అంతే గదా
నాకా తెలుసు సార్
ఆ మా మార్నింగ్ సైరి అయిన తర్వాత నమాజ్ జరిగిన తర్వాత కొంచం సాధారణంగా రెస్ట్ తీసుకుంటరు. ఇగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎళ్ళొచ్చు గుడా
ఆహా
ఇగ తీసుకొని మళ్ళీ ఇంకా నార్మల్ లైఫ్ స్టైల్ ఎవరైనా ఆఫీస్కి ఎళ్ళే వాళ్ళు ఆఫీస్ వెళ్లచ్చు మిగతా పనుల్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు మళ్ళీ మధ్యాహ్నం నమాజ్ ఉంటది నమాజ్ చదువుతారు మళ్ళీ సాయంత్రం ఐదు గంట్లకు నమాజ్ ఉంటది ఆ నమాజ్ చదువుతారు దాన్ తర్వాత మళ్ళీ మీకు సాయంత్రం చంద మళ్ళా ఈ డే అయిపోతది కదా సూర్యుడు లోపలికి ఎళ్ళే టైం ఉంట అప్పుడు ఇఫ్ అప్పుడు ఇస్తార్ ఇస్తారాంటే ఆ రోజు అవి ఇప్పడం అన్నట్టు
ఆహా అయితే సార్ ఇది మనకు ఇప్పుడు ఇది ఎన్ని డేస్ ఉంటది సార్ ఒ మంత్ ఉంటదా సార్ ఇది
వన్ మంత్ ట్వంటి మేబి ట్వం కి నైన థర్టీ డేస్ ట్వంటీ నైన్ ఆర్ థర్టీ అది డిపెడింగ్ ఆన్ మూన్ సైటింగ్
ఆహా సార్
చంద్రుని బట్టి ముప్పై రోజులు ఉండొచ్చు లేదా ఇరవై తొమ్మిది రోజులు ఉండొచ్చు.
ఆహా మధ్యాహ్నం మరి ఇప్పుడు మ ఇప్పుడు మధ్యల మనము ఇటువంటి అల్పాహారాలు అసంటోవి ఏం తీసుకోవోదు గా సా
ఏ ఏం తీసుకోవద్దు
అయితే ఇప్పుడు మరి ఇది ఎప్పుడు సార్ ఎప్పుడు ఎండ్ అయితది ఇంకా రంజాను ఇప్పుడు మొ మొత్తం మండే మంత్ మొత్తం ఎండ్ అయిపోయిన తర్వా రంజాన్ రోజు ఏం చేస్తరు సార్ ఉదయము నుంచలి.
మ్మ్
అంటే రంజాన్ రోజు ఉదయం నుంచలి ఏం చేస్తర్ అంటున్నర్ సార్
అంటే ఈద్ రోజా
ఆ ఈద్ రోజ్ సార్
ఆ ఇప్పుడు మామూలుగా ఆ రంజాన్ అనేది మాసము ఇప్పుడు ఈ రోజలు ఇవన్నీ ఉంటం కదా ఇది రంజాన్ మాసము ఈ ఈద్ మళ్ళా సపరేట్
ఆహ
అది ఈద్ అంటరు దాన్ని రంజాన్ ఈద్ ఉల్ ఫిదర్ అంటరు. ఆ ఆ రోజ్ మార్నింగ్ ఆ సేమ్ అట్లనే ఫజర్ నమాజ్ ఎళ్తరు. హజార్ నమాజ్ చదివి వచ్చి ఆ మంచిగ గుసుల్ చేస్తరు గుసులు అంటే నాన్ ఫెషపై బట్టల్ అంత కొత్త లే మంచి ఇటేషి ష్ అన్నట్టు కోషు ఎ స్కు ష్ అంటే ఇతర
ఏప్ ఎ ఎప్ ఎర ఎ సార్ ఎస్అర్ల గుడా సెంటర్స్ బాగుంటాయి గదా సార్
ఆ ఫ్రేగ్రెన్సెస్ ఉంటయ్
ఏ ఏది బాగిస్తరు సార్ స్మెల్ ఎక్కువ
ఇలు ఇగ ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకు
ఆ అంటే లైట్ బాంటదా మీ ఉద్దేశం శంలా హాడు బాగుంటది అట్ల
ఆ ట్ల అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటది ఇప్పుడు మనకైత్ తే లైటూనె నచ్ తది ఆ హార్డ్ది పెడ్తే హెడేక్ ఔతది ఇప్పుడు ఇప్పుడూ ఏందంటే యూత్ యూత్ ట్రెండ్ గుడా అదే నడుస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు అవి ఒస్తున్నాయ్ గదా స్ప్రేలు
అ సార్
ఆ స్ప్రే ఫ్రాగ్రెంట్మ్గా ఉండాలి అని అట్లాంటివి గుడా ఎళ్తున్నాయి ఇప్పుడు ఇతర్లల్లో యాక్చువల్లీ ఒర్జిన్ ఆ అట్లా గుడా స్ స్టార్ట్ ఐనయి యాక్చువల్లీ వరిజినల్ ఇతర్ నీకు తీస్కుంటే ఒక్క తొల్ల ఒక తొల్ల ఇతర్ తీస్కుంటే దాని రేటే కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ట్వంటీ ఫైహ్ త్రీ థౌజండ్ వరకుంటది మీరో ఒరిజినల్ మీరు ఒక్క డ్రాప్ పూ మీరు ఒక షర్ట్కు షర్ట్కు పెట్టిల్ అనుకోండి అదీ వారం గాదు పదిహేను రోజులుంటది వన్ వన్ ఒకసారి ఉతికిన తర్వ వాష్ తర్వాత గుడా ఉంటది దాని సువాసన
ఆతరు వాషే గూడ ఓహో అది మీ అందుబాట్లో దొ తయ సారవ్వి
దొర్కుతయ్ కాకపోతే మన ఇక్కడ లేదు లోకల్లో ఉండదు పెద్ద పెద్ద సిటీస్లో మనకు అవైలబుల్ ఉంటది
ఆహా
కాకపోతే కొంచం కాస్
ఔనా సార్ దన చానా ఫ్యాగ్గ్రన్సస్ ఉంటాయ్గ
చాలా ఉన్నయ్ నేను చెప్తున్నా గదా ఇది మామూల్ రేంజ్ అన్నట్ దాంట్లో ఫిఫ్టీన్ థౌసండ్ టోన్టీ థౌసండ్ ఇ గుడా ఉ ట్టయ్
ఈ మ మన మనకూ ఇప్పుడు ఉదయం ఏం జేస్తరు సార్ మరి
ఉదయంము అ ఈద్ రోజు
ఆఊ ఈద్రోజుదయం అదే ఫుడ్ అట్లాంటి ఏమన్నా
పూ మామూల్గా ఏందంటే తయారయ్యి సుర్మావి వెట్టుకొని టే ఈదు ఉల్ ఫితర్ కి ఏమంటే మనమేమైన తినిపోవాలె ఈద్ల్ అజా కుర్బానీ ఉంటది గదా బ
ఆ బాక తుకు
అందులో ఏమో ఏం తినకుండా పోవాలె ఇందులో ఏమన్నా ఇందులో ఏమైన తని పోవాలె ఎందుకంటే థర్టీ డేస్ మనం రోజా ఉంటాం గదా ఇప్పుడు మెయిన్దంటే మనకు అల్లా ఇప్పినప్పుడు మనం ఆ తిండి మిగతా వాటితో ఆగిపోయినాం. ఇప్పుడు అల్లా చెప్ తున్నాడు తినాలి కాబట్టి, ఇప్పుడు రోజు అలీము అని తెలియజేయడానికి మార్నింగ్ ఏమైనా తిని, తిని వెళ్ళాలి అన్నట్టు. అయితే మా ఆ తప్ తప్పనిసరి అది కంపల్సరీ. ఏంటంటే, మార్నింగ్ అదే షిర్ కుర్మ చేస్తారు. దాని మీద ఫాతియా చదివి అది తి తిని ఎళ్తారు. దాంట్లో ఒకటో రెండో ఖర్జూరాలు ఉంటాయి. ఎట్లీస్ట్ వన్నయినా ఖర్జూరా తిని పోతరు. ఆ షిక్కుమళ్లోనే ఏస్తారు ఖర్జూర.
ఆ సార్
ఆ అది తిని ఎళ్తారు. మ్ ఇప్పుడు ఈ గాలం వచ్చేసి నే నైన్ థర్టీ అని, అన్ని చేస్తారు అయితే, ఆ మా మార్నింగ్ నైన్ థర్టీ హాఫ్ ఆన్ హవర్, హాఫ్ ఆన్ హవర్ ముందు నుంచి అవుతది.
ఆహా అంటే, ప్ర ప్రవచనాల టైప్లా.
ఈపొద్దు మళ్ళీ ఇప్పుడు ఫ్రైడే రోజు ఎక్కడైనా మసీద్ దగ్గరలోనె ఉంటే, విన్ పిస్తది కదా మైకులల్లో. లెక్చరు. ఆ అట్లాంటివి అట్ల నేల్ కు అట్ అక్కడ కూడ ఒక హాఫ్ అన్ అవర్ ఇత్తారు. ఎందుకంటే, చాలా మంది
ఇప్పుడిగ ఆఫ్టర్ రంజాన్ ఏమన్న ఒక్కపొద్దులు ఉంటాయా సార్ మళ్ళీ?
ఆఫ్టర్ రంజాన్ అంటే ఉంటాయి. షవ్వ ఆఫ్టర్ రంజాన్ నెల పేరు దాన్ని ష చవ్వాల్ అంటారు. దా ఆ దాని అంటే ఆరు రోజాలు ఉండచ్చు. అంటే, అది కంపల్సరీ ఏం కాదు. ఎసెన్షియల్ కాదు. అన్ ఆహ ఉన్న ఉండాలని
మ్యా మ్యా మ్యా మ్యానిడర్ మ్యా మ్యానిడరె
మ్యానిటరీగాదు కంపల్సరీగాదు ఆ ఉండాలి అనుకున్న వాళ్ళు ఆ సిక్ సిక్స్ రోజా కంప్లీట్ చేస్తే, దాన్ని ఎట్ల చేస్తరు అంటే, ఇ ఇది థర్టీ ఉంటది కదా!
అవును సార్
థర్టీ ప్లస్ అవి సిక్స్.
ఆహా
థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంటూ టెన్ చేస్తే త్రీ సక్స్టీ డేస్ అన్నట్టు. అంటే సంవత్సరం మొత్తం రోజా ఉన్న ఆ మీకు ఏమంటే పుయం
అంటే మీది ఆరు రోజులు చేస్తే,
ఆ మీది ఆరు రోజులు చేస్తే ఈ ముప్పై అవి ఆరు ఇంటూ పది అ త్రీ సిక్స్టీ డేసు ఉన్నట్టు ఉంటది అన్నట్టు.
అట్ల కౌంట్ అయితయా సార్ ఇవి
ఆ అట్ల అంటే, అది ఎసెన్షియల్ ఏం కాదు. ఓకె అండి. మీ విలువైన సమయం నాకిచ్చినందుకు చాల
దన్ చాన చన, చాన చన దన్ ధన్యవాద్ సార్ మీరు నాకు చాలా సమయం కేటాయించారు. నాకు చాలా ఇన్ఫర్మేషన్ కూడ ఇచ్చారు.
ఓకే ఓకే అండి, ఆ థ్యాంక్ యూ అండి, నేను కట్ చేస్త మీరు చెయ్యకండి ఒక్క నిమిషం.
ఆ ఒకే